హా హలో మేడం ఆ హలో మేడం ఆ ఆ మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం అండి జనవరి స్టార్టింగ్ నుంచి అంటే
య న్యూయరు న్యూయరు సంక్రాంతి బానే సెలబ్రేట్ చేస్ కుంటామండి
ఆ న్యూయర్ అంటే ఇంక ఎలాగు సెలబ్రేషన్స్ ఉంటాయి క ఆ థర్టీ ఫస్ట్ నైట్ స్టార్ట్ చేస్తే
థర్టీ ఫష్ రోజు నైట్ స్టార్ట్ చేసినాం అనుకో ఫస్ట్ వరకే అంటే టువెల్ అయ్యే వరకు డిజే సాంగ్స్ అట్లా పెట్ పట్టుకుంటామండి
ఆ ఓకే మా దగ్గర కూడా సేమ్ యాసిటీస్ అండి ఏం లేదు నైట్ మొత్తం స్టే చేసి టువెల్వ్ తర్వాత కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని ఆ ఇక మార్నింగ్ ఎవరికనా ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి విష్ చేస్తాము
అవునండి మేము కూడా అంతే అండి థర్టీ ఫస్ట్ రోజు నాన్ వెజ్ తింటాం ఫస్ట్ రోజు మాత్రం ఫెస్టివస్ టెంపుల్స్ కెల్తమండి ఏదనా ఆరోజు స్వీటు తోటి ఆ తీపి ఉండాలని కొత్త సంవత్సరం అంతా మంచిగా జరిగి అని స్వీట్ తోటి స్టార్ట్ చేస్తున్నామండి
నేను కూడా అండి సేమ్ అండి ఆ సేమ్ యాసిటీస్ కేక్ కట్ చేసి ఆ కేక్ కట్ చేసి ట్వెల్ కి అట్లా కేక్ కట్ చేస్తాము అది తినేసి మార్నింగ్ అందరికి విష్ చేసుకొని రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ విష్ చేసుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ లేసి సేమ్ ఇకా స్నానం చేసి ఏమంటే టెంపుల్ కి వెళ్తాము ఫస్ట్ అయితే మేము కూడా స్వీట్ తోటి స్టార్ట్ చేత్తామండి
అవునా అన్నయ్య అవు అవునండి మేము కూడా ఏదన్న దగ్గర ఉన్న గుడి కెళ్ళి ఆ ఆ పూజ చేషిపిచ్చుకొని అర్చన చేపిచ్చుకొని వచ్చేస్తామండి ఇగా వచ్చానాక నాన్ వెజ్ అయితే ఎక్కువ తినమండి వెజ్కే ప్రయారిటీ ఇస్తాము ఫస్ట్ కాబట్టి వా సం సంవత్సరం మొత్తము మంచి జరగాలని దేవుని పూజిస్తాము ఇంగ ఆ రోజు ఎట్లాగో తటి ఫస్ట్ రోజు అలసిపోయి ఉంటాం కాబట్టి ఇగ అది అయిపోయినాకా తినిగా అగో పడుకుంటామండి అలిసిపోతాం కాబట్టి
ఓకే అండి మేము కూడా అండి తర్వాత వచ్చేది నెక్స్ట్ ఇగా న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి
అవునండి అవునండి మూడు రోజులు సెలబ్రేషన్స్ ఉం
ఫస్ట్ డే వచ్చేసి బోగి పండగా
జు సంక్రాంతి
బోగి పండుగ ఈ రోజు ఏం చేస్తారు మీ ఐడియా ఉందా అండి
ఆ చిన్న పిల్లలకి భోగిపన్లేవో ఏస్తారంటర్ కదండి భోగి లల్ల ఏమేం కల్పుతరండి.
బోగిపళ్లు వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ వాళ్ళక్ స్నానం జేపీసి కొత్త బట్టలు ఏ ఏస్ తర్వాతనే బోగి పండనేది పోయాలిన్నట్టు నార్మల్ డ్రెస్ మీరు వేస్కున్న డ్రెస్ మీద ఉండ దు కొత్త డ్రెస్ ఏసేసి బోగి పన్లంటే రేగి పండ్లు వస్తాయి పిండి ముద్దలు అన్నట్ పిండి తోటి చేసిన ము ద్దలు ఆ ఒకటి రెండు ఒక ఫైవ్ ఐటెమ్స్ ఉంటాయండి ఫైవ్ ఐటమ్స్ పోయాలె ఇవి రెండు ఆ ఇంకొకటి చిల్లర డబ్బులు
ఓకే మేడం మేడమ్ భోగి మంట గుడా ఏస్తారు కదా భోగి రోజు
మార్నింగ్ ఏస్తారు. పాత సామాన్లుంటే అవి ఏసేసి మంటేసేస్స్తారు. మార్నింగ్ పొద్దున్నే ఫోర్కట్ల ఫస్ట్ భోగి మంట చేస్ తర్వాతనే తలంటు స్నానం చేసి త కార్యక్రమాల్ అనేవి చేస్తారు. చిన్న పిల్లలకు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఈ భోగి పండ్లనేది పోస్ తారు. ఆ
ఆ భోగిమంట చేస్తామండి మేం గుడ సేమ్ చిన్న పిల్లలకి ఆ భోగి పల్లాలు గుడ రేగు పండ్లు ఫ్లవర్స్ చెరుకు గడలు పిండి ముద్దలు కాయిన్స్ ఏసి వాళ్ళ తలల మీద పోస్తే మన చెడు దృష్టి అనేది పోతదిని ఒక వెనక నుండో వస్తున్న ఒక ఆచారము మేడం
అవునండి సేమ్ ఆసిటీజ్ అదే నేనిందా చెరుకు గడ మర్చిపోయాను కదా అవును చెరుకుగడ గూడా ఇస్తారు.
దాని తర్వాత ఇగ మార్నింగ్ ముగ్గు వేస్తారు మంచ్ ముగ్గూ ఏసి కలపి చల్లి కలర్స్ నింపి గొబ్బమ్మలు
అవును ఫైవ్ గురు ముత్తయిదులు తోటి పోపిలయండి. మేం గుడా అట్లనే చేపి తామండి ఐదుగు ముత్తయిదులు తోని పోపిస్తాం కలర్స్ నింపి ఫస్ట్ అయితే ముగ్గేసి ఫస్టు సగ అవునండి భోగీ ఏ శుభాకాంక్షలు అని పిండి బియ్యం పిండి బియ్య పిండి తోటి ముగ్గేసి కలర్ నింపుతాను అద ఇంకా తలస్నానం చేసి పిండి వడి తలస్నానం చేసి వంట చేసి ట్వోవెల్ త్రీ డేస్ పెట్టొచ్చు మేడం ఒక రో లేకపోతే సంక్రాంతి రోజు అయిన పెట్టచ్చు ఈ మధ్యకాలంలో ఎక్కువ పీటర్ తెలిదు కాబట్టి మ సంక్రాంతి రోజే పెడతాం అండి మీరండి మళ్ళీ భోగి రోజు నాన్ వెజ్ తినని అంటారు కదా మేడం
ఈరోజ తినము నాన్ వెజ్
ఓకే అంటే సంక్రాంతి రోజు అనే కాదు మా సైడ్ ఏమో భోగి సైడు భోగి రోజే చేసుకుంటాం నాన్ వెజ్ తింటాం కాబట్టి టి ఇ సంక్రాంతి రోజు అంత ఇంట్రెస్ట్ రాదు ఇగా మళ్ళీ వెంటనే తినడానికి కనుమ రోజు వచ్చేసి పశువులను పూజిస్త స్తారు కదా మేడం
అవునవును సంక్రాంతి రోజు ఇంకా అంతేనండి పిండి వంటలు చేయడం అలాంటి సంక్రాంతికి సకినాలు స్పెషల్ కదా
అవునండి సకినాలు బియ్యంని తడి బియ్యంని ఆరబెట్టి పిండి పట్టిచ్చి అందులో నువ్వులు ఓవాము కలిపి చుట్టాలి ఇట్లా సూట్లేసి ఆ పరదలు నిండా కప్పి ఒక ఐదారు పది కేజీలనే చేసుకుంటాం ఎందుకంటే అది చేసుకునేదే సంక్రాంతి అ కాబట్టి ఊకే ఊరికే చేసుకోం కదా ఆ అందుకనే అలా చేసుకుంటామండి ఇగ అందరికీ ఇంగా అది ఒక టైం పాస్ అండి సకినాలు స్మెల్ తోటి సకినాల్ తినే సఖి లని అందరికి అర్థమవుతది
ఓకే ఓన్లీ సకినాలప్పలే చేస్తారా ఇంకేమి ఇంకేమి అప్పాలు చేయరా
పసలు కూడ శకినాల పిండి తోటి చేస్తారు పాకం బట్టి ఆ పాకంల బియా పి తడిపిండి లాగానే ఉంటది సేమ్ సకినాలు ప పట్టించినట్టు తడి పిండిని పోసి అలా పాకం వచ్చినాక పిండి కలిపి వాటినే ఇట్లా వ త్తి ఒక గ్యారల్ టైప్ లో చేసుకొని ఆయిల్ ఆయిల్ హీట్ అయినంక ఇది వేసి కాలినాక తీసుకోవాలి మేడం అది అరిసే ల అంటారు సకినాల అరిసెలు బాగా చేస్తా స్తారు పిండి వంటల ఆల్మోస్ట్ గ్యారెలు మురుకులు కజ్జికాయలు బూందీ లడ్డులు రవ్వ లడ్డూలు అన్ని చేసుకుంటామండి
ఎందుకంటె సంక్రాంతి ప పండుగ సంక్రాంతి ప్లస్ ఇంకొకటి ఏంటంటే బ మనం పని చేస వాళ్ళకి అప్పుడు కొంచం పన్ పూట కూడ అస్సలు కదా
అవునె లేటుగావస్తది కాబట్టి
ఆ కొన్ని డబ్ బ్బులు కూడ ఉంటాయి కాబట్టి
మ్
ఆ
మళ్ళీ కనుమ రోజు ప్రయాణాలు చేయొద్దంటారు ఎందుకంటే ఆ రోజు పశువులను పూజిస్తాం కద మేడం
అవును అవును
ఆ వాళ్ళ ఆ రోజు పశువులకు రెస్ట్ ఇయాలె కాబట్టి ప్రయాణం కాసి కూడ ప్రయాణం చేయరు కనుమ రోజు అంటారు
ఓకె ఓకె అండి చాల విష్ షయాలు చెప్పారండి ఆ
ఆ మూడు రోజులు అలా ఫ్యామ్లీ తోటి మంచిగా పిండి వంట
రిలేషన్ వాళ్ళ కూడ వస్సు
మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడ ఫ్యామిలీ మెంబర్స్ అందరము గ్యాదర్ అయితామండి త్రీ డేస్ కాబట్టి అ త్రీ డేస్ సెలబ్రేషన్స్ అందరం గ్యాదర్ అయితము ఇంక మళ్ళీ ఎప్పుడో పండుగలకే వస్త వస్తూ పోతూటాం కాబట్టి కొంచెం టైం పాస్ క గేమ్స్ ఆడడము వాళ్ళతో కలిసి పోలాల కాడికి అలా టూర్ లాగ వెళ్ళడం చేస్తాము ఆ త్రీ డేస్ సో దగ్గరగా
ఓకే అండిే రేపు నేన్ కూడ అలాగే చేస్తాం అండి మాకు కూడా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వస్తారండి సేమ్ హ్యాస్ టీజ్ అవే పిండి వంటలు చేస్తాము సంక్రాంతి రోజు నాన్ వెజ్ తింటాము సేమ్ హ్యాస్ టీజ్ కనుమ రోజు పశువులకి పూజ చేస్తాము ప్లస్ వా వాటికి ఫుడ్ కూడ ఐటమ్ పెడతుంది స్తామండి ఇది నువ్వు లని ఉన్నాయి ఏమన్న పోతాం
అవునండి అవును ఉందా మనము గొబ్బొమ్మలు పెట్టినప్పుడు ఇప్పుడు కూడ నవ ధాన్యాలు రేగి పండ్లు అన్ని ఇలా చేస్తాం కదా మేడం అలా గడ్డి పూరకానికి వేరే చెట్టు కూడా గొబ్బమలో పెట్టి ముగ్గు మధ్యలో పెట్టి నవధాన్యాలు వేస్తామండి
అవునండి అది తెలుసండి నాకు గొబ్బెమ్మలు సంక్రాంతి రో పెడతారని
అవునండి
ఆ అదే తెలుసండి ఇక అట్లనే ఇంకా బయటికి మన్న గోవులకి ఏమంటారు తోటకూర ఆకుకూరలు అలాంటివి తినిపిస్తే మంచిదింటాయి కదండి
అంటారు అట్లనే కొమ్ములకి ఇట్లా పశువులకు అవునండి మన పుణ్యం దక్కుతది ఆ కలర్లు వేసి ఆ రోజు పూలు బంత పూలు దండర పెట్టి కలర్ కూడా వస్తాం అండి ఎద్దులకి
అవునుదా గుమ్మాల ఇ కూడా మామిడికుండా ఇవి బద్ద పూలు కూడా క ంటారుద సీజన్ ఉంకుంట సీజన్ అనుకుంటాం
అవును అవును బంత పలుతవరణాలు కూడా కట్టుకోవచ్చండి ఇంకా కి ఇడ్లా అనేది కళస్త కనబడుతుంది అంటే సంక్రాంతి కంటే మనకి పంట చేతిక వచ్చి మనీ కూడా ఉంటాయి కాబట్టి మనం చేసే పండుగనా మనకు ఆ సంపద అనేది పండుగ రూపంలో అందరు ముందు అందరికి కనిపిస్తుంది మేడం
అవునండి అవునండి నాకు కూడా తెలుస అండి చాలా విషయాలు మీ వల్ల తెలుసా అండి నెక్స్ట్ టైం సంక్రాంతికి కొన్ని విషయాలు నాకు తెలియని కూడా మీరు చెప్పారు అవి నేను చేస్తానండి ప అంటే పసంట్ చేస్తానండి
మీ దగ్గర నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నానండి అది కూడా నాకు తెలిసినంతవరకు నేను పాటించడంగాక పదిమందికి చెప్తానండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి
వెలంట